ఏం లేదు అలా కూర్చున్నాను
ఆహా ఆ తినేసాను
ఏం తిన్నావ్
చపాతి
ఉహు ఇంకా
వితు బొంబాయి చెటిని
తినకూడదు కద ఈ టైమ్ లో
తినొచ్చు లైట్గా తినొచ్చు అంట
ఎవరు చెబరు
డాడీ మమ్మీ
మ్ అలాగే ఇంకా తినకూడదు పొట్టు పేడి అయిపోద్ది
మీకు ఎవరు చెబరు
అందరు చెప్తరు నాకు
డెైలీ అదే పనిగా తినకూడదంట తినోచ్చు
దాడి చేస్తానే ఉంటారు మీరు
మ్
మ్ ఇంకా అందరు ఏం చేస్తున్నారు
ఏం చెయట్లేదె మా మావయ్య బోంచేస్త నరు అమ్మ వడ్డించింది
ఇంకా
మా పాపని వాళ్ళ తాతయ్య వాళ్ల నానమ్మ ఆడిస్తున్నారు
మ్ ఇంకా
మా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు
మ్ హ్మ్ ఎక్కడా
మీ పడుకున్నారు బెడ్రూమ్ లో
నువ్ ఎక్కడ ఉన్నావ్ ఐతే
నేను ఇంట్లోనే ఉన్నాను బెడ్రూమ్ లో లేను
అ
నాకు పని ఉందన్నాను ఆయన పడుకున్నారు
మ్ హ్మ్ మరి మీ పాప పా మీరు అందరు కలిసి బెడ్రూమ్ లో పడుకుంటున్నారా ఎక్కడ పడుకుంటున్నారు
లేదు బెడ్రూమ్ లో పడుకోవట్లేదు మాది బెడ్రూమ్ లో చిన్న జాగ ఉంటది పడుకోడానికి అవ్వదు
మ్ హ్మ్
మ్
మంచిది మంచిది
మా హాల్ల్లో బాగుంటది పెద్ద ప్లేసు హాయిగ పడుకోవచ్చు
మ్ హ్మ్ అలాగా
మ్
మ్ హ్మ్
ఆ
అయితే ఎవరు వచ్చారు మీ అత్తయ మాయా వచ్చార ఈ రోజు
మా అత్తయ్య మా మాయా కాదు మా డాడి మా మమ్మీ
మ్ హ్మ్
మ్
మ్ మ్
నా అత్తాల ఇంట్లోకి వచ్చాను కదా
నో నో నాకు తెలీదు నాకు చెప్పలేదు నువ్వు నాకు చెప్పకుండా వెళ్లిపోయావ్ నువ్వు
ఫిఫ్టీన్డేస్ అయిపోయింది అత్తాలింటికో
నాకు చెప్పావా ఏంటి నాతో చెప్పకుండా వెళిపోయావు నువ్వు
మ్ చెప్పలేదు మరిచిపోయాను
మ్ మా ఎందు గుర్తుంటాంలే మీకు
ఎవ
మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అయితే గుర్తుంటారు నీకు
మ్ హ్మ్ అయితే నువ్ మా ఫ్రెండ్ వి కాదా ఏంటి
నో నో
మరి
హ మ్ ఫ్రెండ్ అయితే చెప్పేదానివి కదా ఎల్లే ముందు
ఎవరికి చెప్పలేదు నేను
ఎందుకు చెప్పలేదు
ఒచ్సను సడన్ గా
ఊ
ఆ
బాగా ఎగస్ట్రాలు నీకు
బాగా కొలస్ట్రాలు
ఊ ఊ ఫుల్లు నిద్ర వస్తుంది
అవునా
ఊ
ఏ ఇరోజంత రెస్ట్ తీస్కోలదా
ఇట్ర అటు తిరుగుతూ ఉన్న పని మీద
ఉహు
ఊ ఇది మనీది ఇంకా అవలేదు కదా మీ తమ్ముడుది
మత్తమ్ముడు కాలేజా
ఆ డిగ్రి అవలేదు కదా ఇంక
లేదవుతుంది
ఊ ఈ ఇ ఏదో జాబులు పడ్డాయి కదా కాంట్రాక్టర్ గా
అవునా ఎక్కడ
రైల్వే
ఊ తమ్ముడు ది ఈ ఇయర్ అయిపోద్ది గవర్నమెంట్ లో ఓహో వన్ మంత్ లో ఐపోది ఇంకా
ఆ అది టూ డేస్ లో జాయినింగ్
అవునా అవదయితే
ఊ నెక్స్ట్ టైము
నెక్స్ట్ టైమ్ ఏమన్న ఉంటే చెప్పు
బీకామ్ ఉంది బీకామ్
బీకామ్ నేనున్నానుగా లేడీస్ కవదా
ఉ అవుతది అనుకొంట
మరి చూడొచ్చు క
డిసి పియు రయిగడ రయిగడలో పోస్టింగ్ అట పోస్ట్ ప్రొటెక్క్షన్ ఆఫీసర్ ఎంఎస్ డబ్లియూ సోషలైజీస్ ఇరవై మూడు వేల జీతం ఇరవై మూడు వేలు
ఆహా వర్క్ ఎం ఉంటది ఊ వరకు నేర్పిస్తారా ముందే మనకు రావాలా
తోమిదిన్ నీకు రావాలే
ఓహో అలాగయ్తే పిజిడిసి సట్ వెకటి ఉండదనుకుంట
లోకేషన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫీమల్ క్యాండిడేట్ రిఫర్ ఇవ్వల్ ఓన్లీ అమ్మాయిలకాటా
అవునా పిజిడిసి సర్టిఫికేట్ ఉండాలా అయితే
ఏమౌస్రం లేదు యకౌంట్ బీకమ్
సేనా.
లేదు మెల్ మెల్లిగ్ నేర్చుకోడమంతె.
అయితే నాకు కొంచెం సర్చ్ చేయొచ్చు కదా
నువ్వేం చేసుకుంటావు పెళ్లి అయిపోయింది కదా
పెళ్లి ఐపోతే చేయ్యకూడదా ఏంటి జాబ్
అర్జెంట్ రిక్వైర్డ్మెంట్ అండర్ డిసిపియు రై ఇక్కడ డీసిపియ్యూ అంటె ఏంటి తెల్సా నీకేమన్న. డీసిపియ్యు రాయ్గడా డిస్టిక్ట్ చయ్ల్డ్ వల్ఫర్ కమిటీ అఫీస్ రాయ్గడ
ఆ ఇక్కడ్ రాస్ తుంది చైల్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్ టాప్ లెవెల్ అంటె ఓన్లీ అమ్మాయ్ల్కే అట
ఊమ్.
ఊమ్.
ఓన్లీ అమ్మాయ్ల్కే అట పద్దెన్మేదేల్ల్ స్యాల్రీ ఉంటదట.
ఐతె చూడొచ్చు కద.
ఊమ్.
మ మామయ్క్ చెప్తానుండు.
ఏం జెప్తావ్ మి మామాయ్యకి
ఇలా ఉందీ ఏం చెయ్మంటారు అని.
ఊమ్ మి మామయ్యేమంటడు వొద్దొద్దు ఇంట్లో ఉండంటరు.
లేదలా ఏమనరు.
ఊమ్ ఎన్నెత్ చ్చెమో ఒడిస్సాలో గుడా ఉంది పోస్ట్లు.
ఏంటది.
ఎన్నెచ్చెమ్ము హెల్త్ మే. హెల్తో ఏదొ ఉంటది. కాన్ స్యాల్రి తక్కువ.
బహు.
ఊమ్.
ఏదో ట్రై చెయ్యాలి.
ఊమ్. ఆర్గనైజర్ డబుల్ సిడి ఆలోవర్ ఒడిస్సా. బస్స్టాండ్ డిగ్రి కేస్
మ్
సూపర్వైజరు వర్కరు. అన్నీ ఉండయ్ ఇదొగటే ఉంది అమ్మాయ్లికి
ఈ ఇయర్ కాకపొయ్నా నెక్స్టియర్కైన ఏమన్న ట్రై చెయ్యాల్ జాబ్ మా పాప్ పెద్దైపోద్ది కదా.
ఊమ్.
ఏదో ఓట్ చేస్తే బాగుంటది. డబ్బుల్ సంపాదించచ్చు. డబ్బుల్ సంపాదించచ్చ్
ఊమ్. ఇది మీ ఆ తమ్ముడ్దిప్పుడు గ్రేజ్యువేషనైపోయింటె ఇద్ జైల్వేలో అయిపోయేది రాయిగల్లా కూడా ఉంది.
అవును మరి ఏం చేస్తాం ఇంకో వన్ మంత్ ఉంది.
డీయిఓ సర్టిఫికేట్ కావాలి పాసై ఉండాలి.
ఆ.
పీజీడీసి ఏముండవలె
ఆహా.
ఉమ్ పీడిచీడి లేకపోయినా పర్లేదులే కానీ గ్రాజువేషన్ ఉండాలి కదా.
అవి రెండు నెక్స్ట్ ఇయర్ కి అవుతాయి ఆడివి
ఎందుకు?
పిజిడసి ఇప్పుడు చేస్తున్నాడు. ఇది డిగ్రీ ఇంకో వన్ మంత్ లో కంప్లీట్ అవుతుది తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇగ టూ మంత్స్ పడుతది కదా
ఉమ్
మ్ అంతాయి సాటిఫికెట్స్ వోచివరకు ఇంకో ట్వ మంత్స్
యా కరాపూట్ కట్పాడ దమంజోలి జగదల్ పుర జయపుర, రాయగడా తి త్రి భువనేశ్వర్, మునిగడ, భదళ, సభల్పూర్
ఆహ్
కొంతమంది ఇట్లా కూడా అలాగ అలాగా కొన్ని ఊర్లు ఉన్నాయి. బెటేన్ష
మీ వాళ్ళు ఎవరైనా చేస్తన్నారా?
మ్ లేదు మా వాళ్ళు ఎవరు చేయట్లే
ఉహుమ్ స్
ఆ
పైకి ఏళ్తారు మాయా ఇక్కడ పడుకుంటారు పైన ఆ అ ఏ హా వెనకనుండి ఏలతార మాయా, వెనకనుండీళ్తారా? ఎట్ నుండి వెళ్తారు అటు నుండా సరే పద
మ్
ఆ మాయ ఆ ఇతనాను ఎక్కడ ఉంది? ఎ